హాయ్ అండి నమస్కారంలండి మీ బుడా ఏం చేస్తున్నారాండి
ఏముందండి ఏం లేదు ఇగ లంచ్ అయింది కదా అట్లా కొద్దిసేపు పడుకుందామని
ఆహా ఇంకేం చెస్ త్తారండి ఆఫ్టర్నూన్ ఏమన్నా పడుకుంటారా లేకపోతే సీనిమా చూస్తారా సీరియల్ చూస్ తార
ఆ సినిమాలంటే చూస్తూ ఉంటానండి ఇప్పుడుదాంక అదే పనే అంటే కొంచెం పాత సినిమాలు మనకు జీ ము జెమ్ని మూ వయసులా వస్తూ ఉంటాయి కదా
మా టి వి చూడారా అ
మా టీ వీ లో సీరియల్స్ వస్తా ఉంటాయి కదండి సీరియల్స్ అంతా ఇంట్రెస్ట్ ఉండదు మన ఈ టీ వీ తెలుగు జీ జమినీ మూవీస్ మా మూవీస్ సు జి మూవీస్లల్లా ఏమైనా మంచి ఓల్డ్ నైన్టీస్ కిడ్స్ మూవీస్ ఉంటాయి కదా అట్లా అండి చూడాలనిస్తే చూస్తా ఉంటా
అలా చూస్తారా ఓల్డ్ సాంగ్స్
ఆ అవునా మ్మ్
ఎలా అంటే ఇష్టం ఏ హీరో అంటే ఇష్టం
నాకు అంటే చిరంజీవి అంటే ఇష్టం అండి ఎక్కువ చిరంజీవి సినిమాలు ఇష్టం ఆ దానితో డాడీ సినిమా అంటే బాగుంటది నాకు చాలా ఇష్టం ఆమ్ అంటే ఈ మధ్యలో కూడా తన సినిమాస్ శంకర వర ప్రసాద్ వచ్చింది అదైతే ఇంకా నేను థియేటర్ కె వెళ్ళి ఫస్ట్ డే నే చూశాను
ఎలా ఉందండి మరి అతని మూవీ
బాగుందండి ఏది ఎట్లా అంటే బానే ఉంది సినిమా కానీ అది ఎలా ఉండని ఆయన అంటే ఇష్టం కాబట్టి ఆ అంతే నచ్చుతుంది
ఎలా ఉన్నా చూస్తారన్నట్
ఆ అవునండి మన పాత సినిమాలు వచ్చేసి రుద్రవీణ అని ఒక సినిమా ఉంటది ఆమ్ అందులో మంచి ఉంటాయి అంటే సంగీతం గురించి అంటే మన్ నం ఆయన ఒక తన్ అంటే ఆయన తండ్రి అనేది ఆ బ్రాహ్మణుల వాళ్ళు తక్కువ జాతి వాళ్ళతోనే ఉండడం నచ్చదు కానీ ఈ హీరోకి ఎందంటే అందరు సమానమే మనుషులు భూమి మీద ఉన్నప్పుడు తక్కువ ఎక్కువ అనేది ఏమి ఉండదు అనేది ఈయన తత్వం
మేధాలు లేకుండా చూడ్డల్ చూడాలి
అందులో మంచి పాటలు ఉంటాయి ఆ హీరోయిన్ అనేది తక్కువ జాతి కులస్తురాలన్నమాట కానీ ఇగ వాళ్ళ నాన్నకు ఇష్టం ఉండదు కాబట్టి గొడవలయి తను బయటకి వస్తాడు ఆ తర్వాత వాళ్ళ నాన్నని కూడా మార్చుకుంటాడు ఆ అట్లా బాగుంటది ఆ సినిమా కూడా బాగుంటది
మా లాస్ట్ కు పెళ్ళి అయితదా అండి
ఆ అయితదండి ఆ చేసు కుంటాడు చేసుకొని అమ్మాయి కూడా తను తక్కువ జాతి అమ్మాయి అంటాం గాని బ్రాహ్మణులకి ఇప్పు వీళ్ళకి ఎంత సంగీతంలో ప్రావీణ్యం ఉంటదో ఆ అమ్మాయికి కూడా అంతే సంగీత్ ప్రావీణ్యం మన భరతనాట్యం ఆమె కళ్లతోనే నాట్యం చేస్తదండి ఎంత బాగుంటది అందులో హీరోయిన్ శోభన గార అని ఉంటారు అందులో హీరోయిని ఆ చాలా బాగా చేస్తది ఆమె
చాలా బాగా ఉంటద అండి అత ఆమె నటన పెద్ద కళాకారురాలు
ఆ మంచి ఉంటాది ఆమె కన్నలతోనే ఆ సినిమాలో మాత్రము ఆమె కన్నలతోనే నాట్యముమె కను సైగులతోనే మాట అంటే ఆ సినిమా అంతా సా సాయి సంగీతం సాిత్య ్యాన్స్ వేసుకుంటేనే మాట్లాడం ఆ పాట రూ కుపంలోనే మాటలు అట్లా ఉంటాది సినిమా
కళలు కళల సినిమాలు చూస్తారంాండి ఎక్కువ కళ నృత్యాలు
అవునండి
టైపు నన్నట ఆది
అది బాగుంటది సినిమా ఇంకా ఖైదీ అంటే పాతది ఖైదీ సినిమా ఆ ఇందాకడే వచ్చింది ఆ సినిమా కూడా చూసా అందుకే చెప్తున్న అంత స్పాట్ల ఖైదీ సినిమా ఆ ఇంకా చూడాలని ఉంది సినిమా ఇవన్నీ
చిర చిరంజీవి మూవీలు అంటే చాలా ఇష్టం మీకు
చాలా ఇష్టమైన ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమాకు ప్రతి ఒక్కటి యూస్ అంటే నేను పుట్టక ముందు వచ్చినాయి నేను పుట్టాక కూడా వచ్చినాయి కాగానీ అన్ని సినిమాలు చూసా బాగుంటాయి పునాది రాళ్ునే తన ఫస్ట్ ఫిలిం ఉంటాది అనమాట సాది అక్కడి నుంచి అన్ని సినిమాలు చూస్తూనే ఉన్నా అంజీ సినిమా అయితే ఇంకా బాగుంటది శివలింగం గురించి క్షే ఆ ఒక జ్యోతిర్లింగము తనకు దొరికితే తనను తీసి కెళ్ళి శివకు ఆ ఇచ్చి గంగాభిషేకం జరుగు ఆ సీన్ అయితే చూడడానికి కూడా కన్ను జరుపోవాలి అట్లా ఉంటది రుద్రతాం ఆ రుద్రతాండవని చేస్తాడు శివుడు అది బాగుంటది సినిమా అని తీసేటవన్నిీ బాగుంటాయియంండి సినిమలు అయితే నటనలుయినా డ్యాన్స్ అయినా యాక్టింగ్ ఏదైనా అను
ఇప్పుడు సినిమాలలో చిరంజీవి గారు తప్ప ఇంకా వేరే హీరోయిన్ చూడ అన్న చదండి వేరే హీరోయిన్ ఒక
అంటేే చిరంజీవి అంటే నష్ట ఇద్దరు హీరోయిన్స్ అంటే మన నటి సౌందర్రాయ గారు అంటే నాకు చాలా ఇష్టం కానీ తాను సినిమాలు చేస్తూనే మధ్యలోనే చనిపోయారు ఇక తర్వాత అంటే హీరోయిన్స్ వచ్చారు గాని అంతగాన నచ్చలేదు మనసుకి జస్ట్ చూ తంతే హీరోయిన్స్ ని ఆ నటన మాత్రం చాలా ఇష్టం
కొత్త కొత్తగా ఈరో ఇంలు కొత్తగా వస్తారు కదా మూవీలో
అవ వస్తున్నారు కానీ అంటే ఒక కాన్న నచ్చడం అంటూ మనకి జరుగుతుంది గట్టి అక్కడే ఆగిపోయింది ఆమెనే బాగుంటది ఆమె ఆరోపమం సినిమా బాగుంటదండి ఆరుణచలం సినిమా ఆమె కూడా అన్ని ఫ్యామిలీ టైప్ సినిమాలే తీస్తుది ఆమె
అట్లా ఆ సినిమాలైనా ఏవైనా
చిరంజీవే కాకుండా సినిమాలలో ఇంకా వేరే హీరోనన్నా ఎవరన్నా ఇష్టామా మీకు
అంటే చిరంజీవి గారు కాకుండా అంటే మన ఓల్డ్ సినిమాలలో అయితే మనము చూడొచ్చు. నాగార్జున సినిమాలయినా. ఆ బాలకృష్ణ అయిన, పవన్ కళ్యాణ్, మహేష్ ఇవన్నీ బాగుంటాయి. వాళ్ళందరుూ బానే చేస్తారు. అవన్నీ సినిమాలు చూస్తూ ఉంటా. ఏ సినిమా బాగుంటాన్నా. ఇప్పుడు ట్రెండ్లో వచ్చేసి ప్రభాస్. ఆ మీ
బాహుబలి అతనికి నచ్చుతదా అండి మూవీ సినిమా?
ఆ చూసానండి. బాహుబలి రొండు కన్సలేషన్ సీక్వెన్స్ రొండు సినిమాలు థియేటర్ లో చూసానండి.
ఎలా ఉన్నదండి తండ్రి క్యారెక్టర్ మరి?
ఆ స అసలు లేవ్
బాస్తి ఉంది కదా
అను అయ్యో ప్రభసును అనుష్ క తీసిన సినిమా బాగుంటది అది.
అదే బాగున్
మ్ తర్వాత మనకి అదే ఓరియంట్ లో త్రిబుల్ ఆర్ సినిమా కూడ వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ తోని అది కూడ బాంటదండి రణరంగం లెక్క.
మగధీర. మగధీరా కూడ బావుంటుందా అండి?
మగదీర అంటే, అంతక ముందు వచ్చింది. అది బాగుంటాది. మన అంటే, పూర్వజన్మలో వాళ్ళు విడిపోతే, మళ్ళా జన్ మించి వాళ్ళు కలవడం అంటూ, అట్లా జరిగిన సినిమా. ఈ త్రిబులారు సినిమా కూడ ఎన్టిఆర్ను ఆ చరణ్, రామ్ చరణ్ తీసిన సినిమా కూడ బాగుంటది. అంటే, బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మనల్ని బానిసలుగా చూసేది కదా! అప్పుడు అలాంటి సందర్భాన్ని, తీసుకోనీ తీసిండ్రు ఆ సినిమాని
అందులో ఉంగ ఉంటదా అండి! ఒక అమ్మాయి పాడింది?
ఆ ఒక అమ్ అదే చెప్తున్నా. ఒక అమ్మాయి మన సగటు వాళ్ళది, గోండు జాతి అని వాళ్ళు ఉంటారు. ఆ పాప పాడింది. కొమ్మ ఉయ్యాల అమ్మ ఉయ్యని పాట. ఆ ఒక్క పాటకు, ఆమె పెట్టిన మెహందీకే, వాళ్ళు తీసుక బానిసంగా ఉంచుకుంటారండి.
ఎలా అనిపిచ్చిందండి ఆ సినిమా చూసి, చూడడం వల్ల నీకు?
ఆ సినిమా మనకిగ ఇక పాత అంటే, ఇదివరికి మనం పుట్టకముందు ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అలానే చేశార అదే ఒరిండరిది తీ చిరుకని బాగున్నాయి సినిమా అందులో రామ్ చరణ్ యాక్టింగ్ అయిన, ఎన్టీఆర్ దై నా ఆ ఎన్టీఆర్ అనేది ఆ పాప కోసము. రామ్ చరణ్నే ఏమో, మనకు ఆయుధాలు రావాల. ఆయుధాలు వస్తేనే మనం యుద్ధం చేయగలుగుతాం. అన్న ఉద్దేశంతోని, తను ఆ మంచిగా ఉన్నది సినిమా. ఇడ స్నేహితులే శత్రువులు అయిపోతారు అక్కడ. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోకపోవడం వల్ల. తర్వాత తెలుసుకున్న ఇక్క మళ్ళా ఇద్దరు కలుసు ఒకటయి, చేస్తారు కదాండి అది బాగుంటాది సినిమా అంతే.
మరీ ఇప్పటికి కూడ మరీ భారతీయులు ఈ ఆంగ్లేయులకు బానిసలుగా ఉంటే బాగుండునా, లేకున్
ఆ అట్లా బానిసత్వం మనకు వద్దండి. ఆంగ్లేయులకు బానిసత్వం వద్దు. మన స్వతంత్రంగా మనకు స్వతంత్రం వచ్చింది. మనం స్వతంత్రంగానే బతకాలి.
స్వేచ్ఛగానే ఉండాలి ఎప్పటికిీ మరి ముందు తరాల కూడా ఎలా చెప్తారండి మీరు? ఇలాగెనన ఇంతకన్నా ఫ్రీడమ్ గా ఉండాలని చెప్
ఇగ ఫ్రీడమ్ కూడా ఎక్కువ అయిపోయిందండి. అంటే, మనం తీసు కున్న ఫ్రీడము, వేరే వాళ్ళ నుంచి తీసుకున్న ఫ్రీడము, ఓకే అది. మనకు మన అవసరాలు మనమే చేసుకోవాలి వాళ్ళ దగ్గర మనం ఏమిది చేదల కానీ ఇప్పుడు జనరేషన్ ఫ్రీడమ్ ఏందంటే, ప్రతిదానిలో ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఈ ఫ్రీడమ్ అనేది, ఆ. ఈ ఫ్రీడమ్ అనేది విచ్చాల విడితనం అయిపోతుంది కదా ఇప్పుడు బా బాగా చిన్నప్పుడు ఇప్పుడు జ యూత్ మీద ఇది ఎక్కువ పడుతుంది ఫ్రీడమ్ అంటే మన బట్టి ఉన్న స్వతంత్రం మనకు హక్కుల కోసం పోరాడి తెచ్చుకున్నాం మన హక్కులను మనం ఇప్పుడు వావే తెచ్చుకున్న వాటిని మనం విచ్చలవిడిగా ఫ్రీడమ్ ఆ అని చెప్పి వాటిని అంటే మంచి వాటికి యూజ్ చేస్తా లేరు
అంటే మన స్వాతంత్రం గురించి ఫ్రీడమ్ కావాలి మనగాని స్వేచ్ఛ విహారం తిరగడానికి కంటే వద్దన్నట్టు ఊ ఉద్దేశం
కొంచెం మన దానిలో కూడా కొంచెం కట్టుబాట్లు ఉండాలి మనలో మనకే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు బయట చాలా ఆ పరిస్థితులు బాగాలేవు యూత్ బాలేదు అన్ని అలవాట్లు మారినై ఇదివరకు ఒక పద్ధతి భయంము భక్తి అనేది ఉన్నది ఇప్పుడు ఉన్నదాండి అలా లేదు కదా ఏందంటే వన్ వాని ఫ్రీడమ్ నాకు స్వేచ్ఛ ఉంది నేను ఏమైనా చెయ్యొచ్చు
ఉండాలి స్వేచ్ఛ కంటే ఆ ఫ్రీడమ్ ఉండాలి కానీ కొంచెం దానికి ఒక హద్
ఆ హద్దు ఉండాలి అట్లాంటి హద్దు లేకపోతే కష్టమే కదా
ప్రపంచ దేశాలతోటి ఆంగ్లేయుల తోటి ఫ్రీడమ్ వచ్చింది కాకపోతే మనం ఒకరికి బానిసలుగా ఉండకూడదు అనే ఉద్దేశం ఉంది మీ మనసులో
అవునండి
సరేనండి
ఓకే అండి
కాల్ చేసినందుకు ధన్యవాదములని ఇంతసేపు మాట్లాడినందుకు
ధన్యవాదాలు